తిన్నవా
ఉమ్ తిన్నా నువ్వు తిన్నవా
ఆ తిన్న ఎన్ జేత్తరు
ఏం లేదు ఖాళి నువ్వేం చేస్తునవ్
నెన్ కార్డ్స్ ఆడ్తానా అది ఎగ్జామ్స్ ఎట్ రాశినవ్ అ అందరు బాగున్నరా
అందరు బానే ఉన్నరు మిరు
ఆ మీమ్ బానే ఉన్నం
ఉన్ మాది చికెన్ మీదేం కరీ
కాకరకాయ్
తమ్ముడేం చేస్తుండు
తమ్ముడు బయటి పోయిండు
అవునా
మా అక్కెం జేత్తాంది
మాదక్క ఇంట్లో ఉంది
ఎగ్జామ్స్ మాక్ ఫోర్టీన్
ఫోర్టీన్ నించా ఫోర్టొన్ నుంచి ట్వంటి ఫోర్ వరకా
మళ్ళా ఎప్పుడు మళ్ళా పోయేది క ఆలోష్టర్
మీకేప్పుడు ఓపెనో మాగూడ అప్పుడే ఓపెన్ జూన్ టువెల్ కె ఓపెన్ మాగూడ
నాక్ జూన్ ఫస్ట్కి ఓపెన్
మీర్ హ ఒ మీరు టెన్త్ క్లాస అదా అందుకు నాకు నార్మల్గా ఎప్పుడు ఓపెన్ అయితదో అప్పుడే ఓపెన్ అయితది మాగూడ
ఆ హ్
ఇప్పుడు త్రీ మంత్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎళ్ళాలి ఇగ
జెయిల్ కా
మ్
పెద్దమ్మెతాం
పెద్దమ్మా అన్నం వండుతుంది అయిపోయింది పొద్దునోండింది.
పిన్నీ ఇంక తిన్లే
ఇంక తిన్లే మార్నింగే తిన్నం మధ్యాహ్నం తిన్లే ఇంక
ఉమ్ నువ్ తిన్నవా మరి ఇప్పుడు
ఆ తిన్నా
సెలబస్ అయిపోయిందా మరి
అయిప్ అయిపోయిందిగా ఎగ్జామ్స్ స్టార్ట్ అయినయ్ ఇగ ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయినయి
మ్ హ్ టెన్త్ సిలబస్ స్టార్ట్ జేసింన్రా
ఆ స్టార్ట్ చేసింర్ టెన్త్ ఎప్పుడో
ఎంత వరకొచ్చింద్ టెన్త్ సిలబస్
మ్ ఒకసార్ బుక్స్ చూడ్ రా మరి
మ్ చూసా
సూడు ఆ అశ్వితక్క ఎవరో అన్నావ్గ
అదే ఆమనే ఆమనే ఇస్తా అన్నది ఎగ్జామ్స్ అయిపోయిన్ తర్వాత ఒక్సార్ అడిగితే ఇస్తది.
మ్ హ్
అయిపోద్ది ఏంటి మరి ప్లానింగ్స్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ల
ఉమ్ నిల్
ఉన్నయా హాలిడేస్ అయిపొంగనే అమ్మమ్మ వాల్ ఇంటికో
ఆ అమ్మమ్మొల్లింటికి, అత్తమ్మొల్లింటికి అమ్మమ్మొళ్లింటికి, అత్తమ్మొల్లింటికి.
ఫెస్టివల్ ఉందిగా ముందు ఇప్పుడు
ఆ నువత్తలే మీర్ ఒత్తలే
ఏమో తెల్వదిగ
తెలియదేందిగ వచ్చే వత్తనవ్ ఉంటా గని
మ్ ఎళ్తున్నవ నువ్వు
ఆ
ఎగ్జామ్స్ ఉన్నాయేమో మరి
ఎ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఎక్జామ్సే అ అటు అటే
అన్ని అన్నేనా
హ్మ్
ఉమ్ ఎప్పనుంచట పండగా
ఫిఫ్టీన్ అంట
మ్ నాతోటి థర్టీన్, ఫోటీన్, ఫిఫ్టీన్, సిక్స్ టీన్ అన్నది మరి మెయిన్ అయి తే ఫోర్టీన్, ఫిఫ్టీన్, సిక్స్టీన్ అంట.
మ్ హ్ నీకేం ప్లాన్స్ లెవ్వ సమ్మర్లా
ఏం లెవ్ ఇక్కడ ఇగ ఎటు పోను.
ఇగో అసల్ ఇంట్ల నుంచ్ బైటికెళ్తలెవ్గా
ఆ ఏముంది ఎండల్ ఎట్ల గొడుతునయ్ చచ్చిపోతాన్నం.
అహా
ఇప్పుడ్ బైటికెళ్ళేటట్ ఉందా ఎండలకి
మ్ హ్
లేద్ గదా
ఇప్పుడ్ ఏం జేత్తనవ్ అసల్కి ఫ్రీగనే
ఇప్పుడు ప్రజెంట్ ఏం జేత్తలే బయటికొచ్చిన
ఉమ్ బయట వచ్చిన ఇతున ఫోన్ మాట్లాడుతున్నావా
ఉమ్ నువ్వేం జెస్తున్నావ్
ఎంలే ఇట్లా బయట తిరుగుతున్న
నువ్ గుడా బైట్నే ఉన్నవా
మ్ హ్
ఎండ కొడ్తుందా గట్టిగా ఉమ్
మరి కొంచెం బెంగ్ ఇట్ రా రాదు కొంచె బెంగ్ ఇట్ రా పచ్ ఆడదం
ఆశ మీరేయిట్ రావచ్చు కదా
ఇగా డ్యాడీస్ ఏమో అందర్ ఆడ్తారు ఆడ ఆడ్తారు
వచ్చిండు
ఊమ్
మనోజ్ బావ ఒచ్చింద్ర
ఉమ్ మనోజ్ బావ ఎప్పుడ్ వచ్చిండూ
ఇప్పుడే ఒచ్చిండు
ఉహుమ్ దేనికో
అనే
ఉతినేనా
ఊమ్ చిన్నాని చూసి పోదామని ఓచ్చిండు
మరి ఇప్పు ఎక్కన్నాడు
ఇక్కడే ఉన్నాడు ఇంట్లోనే ఉన్నాడు రా ఇటు తర్వాత
ఉమ్ హోం
ఆ పె అన్నాడా పోయిద డ్రింక్స్
డ్రింక్స్ పోట్లేడు ఇప్పుడ్ ఏక్కవ పెద్దన్న దగ్గర పైసల్ లేవ్ డ్రింక్స్ పోడానికి
టువ
ఆహ ఏం చేయ్యట్లేడ్ కదా ఇంట్లోనే ఉంటుండు కదా
ఉహుమ్ ఇంసేపు ఇంసేపు ఆ గొడవైద్ ఓ బాప్ ఏం అంటండ్
ఎమ్మోరా నాక్ తెల్వదు ఏం గొడవ
ఇంసేప్ బాపస్ ఉండాలే
కింప్యలే నేన్ ఇంట్లోన్నా
హ్ హ్మ్
ఏమంటుంద్ మరి నానమ్మ
ఏమో ఇంసేపు ఇప్పుడు ఫోన్ లో ఫోన్ లోక్ ఓచ్చింద్
ఇంద్లో హ్మ్
అబ్బుగాడు బోనగా ఉన్నాడా
ఆ భువన్ ఓచ్చింద్ తప్ప్ ఓ లేదా మీ ఇంటి దగ్గర
ఏమ్ జేతర్ ఏమ్ జేత్తన్నారీ
పడుకున్నట్టుంది
పడకుందా
మ్మ్ జవాన్ష్ కూడా పడ్కున్నాడు సోహం కింద పడ్కున్నాడు మంచిగా పడుకున్నారు వాళ్లంతా
నువ్ ఇట్ రా కార్డ్స్ ఆడదాం
బా వచ్చింది కదా అందుకే చూస్తన ఊమ్ నువ్వే రా ఇటు అందర్ కలిసిట్ రండి తర్వాత
ఆ సరే వల్గొవాతులే
వాలీబాల్ పచ్చిస్ కూడా పట్టుకొని రా ఒకవేళ వీలుంటె ఆడొచ్చు మంచిగా పండుకోరదు
టైమ్
ఊ ఇంకా ఏమో ట్రిప్ ఏద్దామని అనుకుంటంరంట గదా
ఏంటిది
ఇటు చీరాల బీచు తిరుపతి శ్రీకాళహస్తి అరుణాచలం
అ అది తమున్ సీటు తమున్ సీడ్ ద్ద
సీట్ వొత్తేన
ఉమ్
ఉ ప్రిపేర్ అయితండవా మరి వాడు
ఊహు అసల్కి మనకు పండగ ఉందా లేదా మన పండగ
ఏమో ఉందని ఒకసారి అంటాళ్ళు లేదని ఇంకోసారి అంటాళ్లు ఎం అర్దం అవ్వట్లే పెడితే బాగుండు గదా
కనీసం ఉప్పులు అమ్మి పెడ్తాన్ తెలుసా
ఎప్పుడు పెడతారట
ఏమో నె నెక్స్ట్ మంత్ పెడతారాటగా
అవునంట
హూ
ఊ
ఎవరో వొత్తర్ మరి ఉప్పులాం కికు చేత్తరా అసలు మీకు
చెయాలి తప్పదు గదా మీరు మేమిద్దరం కాలిశెత్తమ్ గదా ఎప్పుడైనా
అదే చెత్తమ్ గాని ప్చ్ పైసలు లేవంటారుగా
అదే ప్రాబ్లం గదా
ఉ హు
అ
హు
ఇంకా
మరి ఏమనుకుంటారు మరి మీరు
ఏమోరా నాక్ తెల్వదు పెద్దమ్మకు పెద్దనానకు తెలుసు నాక్ తెల్ అది మ్యాటర్ ఇగ
ఎందుకు అనుకోలే మీరు
ఏమో ఇగ అందరు కలిసి అనుకొని చెప్తే అయిపోద్ది గదా
ఊ ఉ మరి ఒకసారి పెద్దనాన్న పెద్దమ్మ అడుగకపోయినవ్
అడుగుతా అడిగి చెప్తా అమ్మ ఎప్పుడు వొస్తుంది మరి సాటర్డే వస్తుంది అన్నావు గదా నాన్ పిన్ని గుడా వొస్తుందంట
అంట అంట అంటున్నవ్ కాని తెలువ
నా గుడా తెలషింది అంట వాళ్ళ పిల్లల్ని తీసుకో ఆ ఎవరు
రస్లక్క గుడా వొస్తదట
ఆమేవరు విమా త్తం ఇల్లున్ గుల్లా ఎషిపోతరు మంద మంద దిగుతది అంటవు
ఆ దిగుతది హే అంత ఫై త్రీ ఫోర్ డేస్ గంతే
ఊమ్
ఎంతన్ త్రీ ఫోర్ డేస్ ఏ
అంతే ఇగ మమ్మీ నన్నడు డేస్ ఉంటారు వీళ్ తర్వాత వెళ్ళిపోతారు గదా అయినా
ఉం ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటిది
ఇంకేం అనుకోలేరా
అంటే ఇది జేద్దమని అంటే ఏం లేదా
అట్లేం లేదు ఇంకా అందరేమొ బీటెక్ జేయ్ బీటెక్ జేయ్ అన్ అది ఎంపీసీ తీసుకున్నవ్ గదా బీటెక్ చేయమనంటాన్రు
ఆ చేత్తవ మరి వేస్ట్ బేటెక్ అటా
ఆ ఇప్పుడు మొత్తం ఏఐ వచ్చింది దాన్నేవరు పట్టించుకుంటాలసలు అట్లానేేశే నేను జూత్తానా
అసల్ ని నువ్వేం అనుకోలే ఫస్ట్ అయితే
నేనెం అనుకోలే
మరి ఏం జెద్దాం అనుకుంటన్నావ్ అసల్ కి
లేదు లేదు ఇంకా టైం ఉంది కదా ఆలోచిద్దాం చిన్నగా
టూ త్రీ ఇయర్స్ ఎమన్న త్రీ ఇయర్స్ అ వన్ ఇయర్ అ
ఇంకా వన్ ఇయర్ టైమ్ ఉంది ఆ వన్ ఇయర్ ఆలోచించోచ్చు
వన్ ఇయర్ ఆ
నువ్వేం చేద్దాం అనుకుంటానవ్
నేనేం లేదు డాడీ ఇష్టం
డ్యాడి ఏదంటే అదేనా
మ్ మరి పెద్దమ్మ పెద్దనన ఏమంట్లేద ఇద్ జెయ్య ని అజ్జేయ్యని
లేదు లేదు ఇంకేం అంటలేరు సెకండ్ ఇయర్ అయిపోతే గాని అన్నారు ఇగా సరే నేను మళ్ళా ఫోన్ చేత్త
ఆ స
ఆ బాయ్